హలో హలో
అది మీ పేరు ఆ అం జయశ్రీనా
అవునండి చెప్పండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు. మీక్ మ్యారీడ్ అయిం మీకు మ్యారీడ్ అయ్యిందా
ఆ
అవునా పిల్లలా
లేరండి.
పిల్లలున్నరా
లేదండి ఇంకా రీసెంట్గా అయిం
సరే
ఎక్కడ ఉంటార్రా
ఏం చేస్తున్నారండి.
ఆ ఏం లేదు కూర్చున్న
అవునా
నాకు మ్యారేజ్ అయింది ఇద్దర్ పిల్లలూ
అవునా
ఆ
తిన్నారా
తిన్నా తిన్నా మీర్ తిన్నరా
ఆ తిన్నం.
ఏమన్న జాబ్ చేస్తరా
హలో